అక్కా
ఆ రా ఇందాక కాల్ కట్ అయింది.
ఆ ఏం చేస్తున్నారు అక్క?
ఖాళీనే ఉన్నాం రా నువ్ మీరేం చేస్తున్నారు?
ఏం లేద్ అక్క ఖాళీనే ఫాస్టింగ్ ఉన్నారా?
ఆ ఉన్నారా.
ఉమ్ అమ్మ నాన్న బాగున్నారా?
ఆ బాన్నరురా.
హ్మ్ ఇంకేమక్క చెప్పాలి ఏం చేస్తున్నారు ఏంటి?
ఏం లేదు ర ఖాళీనే ఇక్కడ ఇంకా.
హ్మ్ సేమ్ వాయిస్ అక్క సిమ్లర్ గా ఉంది. అస్సలు నీది నీ చెల్లల్దీ.
ఆ చాలా మంది ఎప్పారు రా అది.
ఆ సేమ్ అసలు ఇంకా ఐడెంటిఫై చేయలేము అసలు మీ ఇద్దరిని ఒక దగ్గర పెట్టి మాట్లాడిపిస్తే నేను రెహానానే అనుకుంటున్నా అప్పట్ నుంచి
ఆ హ హ్మ్ ఏం చేస్తున్నారు అక్క? హలో
హలోరా
ఏం చేస్తున్నారు అక్క?
కాల్ మేర ఇంకా అదే చదువుకుంటూ ఉండడమే ఇంకా వీకెండ్ గా ఏం ప్లాన్స్ లేవా మీవి?
ఏం ఉన్నాయి అక్క ఏమి లేవసలు రేపు మాకి.. ఈ రూమ్ లో ఇప్పుడు మాకు కొత్త పిల్లకియళొస్తారంట! మొత్తం రూమ్ కి ఎయిట్ మెంబర్ టెన్ మెంబర్స్ యేస్తా ఉన్నారు.
ఏంట్రా?
మా రూమ్ కి టెన్ మెంబెర్స్ యేస్తా ఉన్నారు అక్క
అవునంటగా ఏదో అంతా
ఆ షిఫ్టింగ్ మొత్తం ఆవ్ ఈ రోజు చేస్తున్నారు ఇంకా రేపటి నుంచి వాళ్ళు వస్తారంట.
ఆ చెప్పాల్సిందిగా ఇలా ప్లేస్ సరిపోదు మాకు అని
చెప్పాం అక్క కానీ వాళ్ళు వినట్ లేదు ఇంకా టెన్ మెంబర్స్ అన్నారు. డైరెక్టర్ సారు రాము సారు. ఇంకా మేడం ఎయిట్ మెంబర్స్ ఏపీచ్చారు. మాకి ఇంకా ఫ్యాన్ టూ ఫ్యాన్ స్ ఉన్నాయి ఇంకా అడ్జస్ట్ అవ్వలి కాద్
ఆ
ఆ అసలు అవ్వలేము అసలు బట్టలు ఆరేసుకునేకి ఇదేంట్ ఉండదు ఇంగ స్పేస్
ఉమ్
ఆంటీ ఇవాల్ క్లీన్ చేసేగుడ్ లేదు పాపం
ఇంకా రూమ్ కి ఎయిట్ నైన్ మెంబెర్స్ అంటే కష్టం అయిపోద్దిరా.
ఆ లగేజ్ పెట్టుకునేకు ఓవర్ వి రెండు లగేజ్ ఉన్నాయా ఆ లేవు నాలుగు నాలుగు ఉన్నాయి ఫోర్ ఉన్నాయి
ఆ ఇంకా హాస్టల్స్ లో అంతే ఇంకా బుక్స్ లగేజ్ అద్
ఆ రాము సార్ ఏ ఓ ఏం వాళ్ళు ఏం చేస్తున్నారంట టూ లాగేసేసే కదా ఉండేది వాళ్ళకి ఎన్నింటాయంట ఇంట్లో ఉంటున్నారు ఏమన్నా అంటున్నాడు. ఇప్పుడు మీ ఈ ఇంటికాడే ఉన్నారా అక్క ఆ మాక్ చెప్పలేదు. మేడం చెప్పారు మాకి
ఓకే
హ్మ్
అందరు కలిసి వెళ్ళి అడగండి ఒక్కరు అడుగుత్
అడిగినా కూడా న్యో నో యూజ్ అక్కడ డైరెక్ట్ సరే డైరెక్ట్ టు వచ్చి రూమ్ కి ఇట్లా జస్ట్ ఇలా చూసాడు టెన్ మెంబర్స్ అని చెప్ప అనేసాడు పెద్ద రూమ్ అని చెప్పి
ఆ ఎంగేం చెప్తాం చెప్పు వాళ్ళు మనం ఏం చెప్పినా వాళ్ళు చెయ్యరు. కదా వాళ్ళ పాటు వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు అంతే
ఉ ఉమ్
మొత్తం అంతా మా డబ్బులతో ఏస్తా ఉన్నారు. పెయింట్స్ ఏపిస్తా ఉన్నారు కాలేజ్కి
హాస్టల్ రెంట్ అప్పుడు తగ్గియమని చెప్పాలి మీరు
ఆ అట్లా తగ్గియరు. ఇంకా ఫైవ్ థౌసండ్ ఇంకా ఎక్స్ట్రా ఏమంటారు యాడ్ చేస్తారు. నెక్స్ట్ అందరూ నెక్స్ట్ అందరు పీజికి వెళ్ళిపోతారండి టూ టూ అయిపో త్రీ టూ అయిపోతే హ్మ్
బానే ఉంటదిలే గానీ బయట కానీ జాగ్రత్తగా ఉండాలి.
చానా అవును నెల్లూరు కొద్దిగా డేంజర్ అనమాట హ్మ్
కాలేజ్కి ఎలా వస్తూ వెళ్ళడం ఆ పీజి నుంచి
అంతే ఇంకా వస్తూ వెళ్ళడమే ఇంకా మేము ఇప్పుడంతా ప్రజెంట్ హాస్టల్లోనే ఉన్నాము. ఇంగిడ పెట్టే వీళ్లు పెట్టే టార్చర్ కి రూల్స్ కి అసలు ఎవరు ఉండలేరు కదా ఇంకా బయటికి వెళ్ళిపోతా అన్ అంటున్నారు మాక్సిమం ఇంకా ఫోర్ ఫోర్ వన్ నుంచి మాకు అంతగా క్లాసెస్ ఏం జరగవక్క ఫోటో అయితే మొత్తం ప్రాజెక్టుంగా ఏం ఉండదు. కావట్టి వెళ్ళిపోతా అన్నారు ఈ త్రూ ఆ టూ మంత్స్ ఉంటుదంట అక్క అది వాళ్ళు చెప్ చెప్తరో చెప్పరో తెలిదు ప్రిన్సిపల్ సార్ చెప్పాడు. అంటే వేరే దగ్గరకి తీసుకెళ్తాము ఇంటర్న్షిప్ కి ఈ కంపెనీస్కి అని చెప్పి అన్నాడు మరి ఏమో తెలీదు.
ఒకవేళ తీసుకెళ్తే ఏళ్ళండి.
ఆ పక్కా వెళ్తాం అక్క అది ఎంతైనా ఇంగేళ్లాల్సిందే సర్టిఫికెట్ ఉండాలి. కదా మనకి చేసినట్టు యినా నెక్స్ట్ ఏమనా ఉమ్ అప్పుడు బ్యాజెస్ డివైడ్ చేసి ఒక్కో కంపెనీకి కొద్ది మందిని పంపిస్తార్ అంటా
ఓకే
ఉమ్ దానికి అమౌంట్ కూడా పే చేయ్యాలి మనం ఎ త ఎంతస్తారో తెలీదు ముందే చెప్పేస్తాం. ఉమ్ ముందే చెప్ చెప్పేసాం మాకు ముందే మీరు ఎంత అమౌంట్ చెప్తే మేము అరేంజ్ చేసుకుంటాం సార్ అప్పుటికప్పుడు అంటే అవ్వదు అని జెప్ప్ అన్నాము. వాళ్ళు చెప్తే ఇంకా అరేంజ్ చేసుకు అరేంజ్ చేసుకొని దాని తర్వాతకి వెళ్తాము. ఇప్పుడు తెలుస్ త్ ఏమన్నా కొద్దిగా తెలిసిదిక్క లే అమౌంట్ కలా చూసుకుంటే మనకి ఏం తెలిదు అసలు క కాలేజ్లో మాగేం నేర్పియట్లే కూడా అసలు
అడగాలి మీరొకసారి అన్ని సార్మకిిలా నేర్పు
ఆ అడిగామ్ అది ఇప్పుడుప్పుడు చేస్తా ఉన్నారు అన్ని ఇంతకు ముందు ఏం లేవు.
ఆ ఎవరో మాట్ కొత్తగా వచ్చారంట కదా
ప్రిన్సిపల్ ఆ ఆ అప్పుడు గుణశేఖర్ సారు ఉండే ఇప్పుడు ఇప్పుడు ప్రిన్సిపాల్ వచ్చేసారు ఆ వీళ్ళు వచ్చేసరికి ఇంకొద్దిగా అంతా కొద్దిగా డెవలప్ చేస్తా ఉన్నారు.
ఉమ్
ఉమ్
వీళ్ళు కొంచెం బానే చేస్తున్నారా స్టార్టింగ్కి ఇప్పటికి చేంజ్ స్టార్టింగ్ ప్రిన్సిపల్కిఈ ప్రిన్సిపల్కి లైక్ కొంచెం ఏమన్నా మారిందా?
ఆ చానా డిఫరెంట్ చానా అన్ని కొత్త కొత్త రూల్స్ అన్ని పాస్ చేసేస్తున్నారు. ఇప్పుడు అదేదో మాకు స్టార్టింగ్ నుంచి చ్ పెట్టింటి అయిపోయింది. కదా ఇప్పుడు ఇప్పుడు అంటే ఇలా మేము అడ్జస్ట్ అవ్వడానికి కొద్ది టైం పడిద్ది కదాని చెప్పి మేము
ఆ ఏం గాద్ అడ్జస్ట్ అవ్వండి.
అంతే ఇంకా యమహా అయితే ఇంకా వన్ ఇయర్ కు లేదు. సిక్ సిక్స్ మంత్స్ అక్క కరెక్ట్ ఇంకా
ఆ
ఈ టూ మంత్స్ కి ఇంటర్న్షిప్ అయిపోతే ఆ చేస్తాం అక్ అది మాత్రం డ్యామ్ షూర్
ఉమ్
అది ఇంగ చేయకపోతే ఇంగ మనకి ఏం ఏం తెలుసుద్ దాని నెక్స్ట్ ఎప్పుడు ఎవరన్నా మనం వెళ్లాలన్నా కూడా ఇండివిజువల్ గా ఇండస్ట్రీకీ నేర్చుకోల అన్న కూడా మనకేం తెలిదు కదా ఒకవేళ ఇప్పుడు వాళ్ళు క్రా కాలేజ్ నుంచి ప్రొవైడ్ చేస్తే వెళ్ళాలి కదా ఏళ్తే తెలిసిద్ది ఊమ్
ఇంకేంట్రా?
చెప్పాలక్క ఇంగేముంది ఏం లేదు. నార్మలే
ఆ
ఊమ్
ఇంటికెళ్ళట్లేదా పండక్కి?
చూడాలక్క అంటే నాకి లాంగ్ జర్నీ అయిపోయిద్ది కదా పోయేకి వన్ డే పోయితో రానికి వన్ డే అయితది. ఇగ అందుకని చూస్తా ఉన్న
ఓ అంత టైమ్ పడతదా.
ఉమ్ అందుకే ఆలోచిస్తా ఉన్నా ఉందక్క ట్రైన్ అవన్నీ ఉన్నయి కానీ బస్ అయితే కొద్దిగా సేఫ్ అయితది కదా బుక్ చేసుకుని వెళ్తాం కదా అని చెప్పి అంతే
ఓకే
హ్మ్
ట్రైన్ ఫాస్ట్ గానే వెళ్తదేమోగా బస్ కన్నా
ట్రైన్ వెళ్ళిద్ది అనుకో కానీ ఏమో నేను నెల్లూరు నుంచి ఎప్పుడు ఆ జర్నీ చేయలేదు ట్రైన్ కి కే
ఒకసారి ట్రై చెయి‌ అది‌ కూడా కొత్తగుంటది.
ఆ దానికయితే మనం ముందుగనే సీట్సు బుక్ చేసుకున్ ట్టే ఎళ్లొచ్చు ఉమ్ ఆ ఉంటాయ్ అక్క‌ ఉమ్ ఆఫర్స్ ఉన్నాయ్ కదా
ఉమ్
కోవాలి ఉమ్
ఇంకేంటి హాస్టల్ ఫుడ్ ఏనా ఇప్
ఆ హాస్టల్ ఫుడ్డే
ఉమ్
ఇంకా అంత నాన్ వెెజ్ తింటనే ఉన్నాం మాకు ఇ మరి నాన్ వెెజ్ వెట్ కుంటే ఇంగ అంతే ఈ ఈ ఉండే ఎండకి ఇంగ బడీ మొత్తం హీట్ అయిపోయిద్ది. అనుకుంటా
ఏముంది ఎక్సర్సైజ్ చెయ్యండి ఇంకా
ఆ అట్లాంటివి ఏమి ఇక్కడ మనకి చైనీకు ఉండదు.
రూమ్ లో లేదా ఆ ప్లేస్
ఏడుంది అక్క ఎంగింగ్ మొత్తం కార్డ్సన్ వచ్చే ఈ ఇది ముందు అయితేగా ప్లేసు నిండ కొద్దిగా ఏమన చేసుకునేకి అలాగా ఇప్పుడు అది కూడా లేదే.
అ
గ్రౌండ్ లేదక్క మాకి
అవునా
ఉమ్ గ్రౌండ్ ఉంటే ఇంకేం అందరు గర్ల్స్ అంతా మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ గ్రౌండ్ లోనే ఉంటరు కదా ఏందో ఒక చేసుకుంటా యాక్టివిటీ ఆ అవి లేవు అ వల్ల సాటర్డే ఒక్కటే మాకు స్పోర్ట్స్ పెట్టారు అది ఈవినింగ్
అవునంటగా
ఉమ్ అదే ఏం ఆడిపిర్లే మకి గేమ్స్ ఊరికే రూమ్స్కి వచ్చే ఆ రూమ్స్కి వచ్చేస్తాం మేం అంతే మేము ఏదో అడిగాము ఆ ఆడేమాక్ చానా మోసం పిందిలో మా గేమ్స్ అన్నీ
అడగాల్సింది అప్పుడే
అమ్మ అప్పుడే అడిగసాం అక్క అన్ని ఇంకా ఆయన రాముసార్ అయితే మా మీదికి ఆడు అరిచేస్తున్నాడు. ఇంకా ఆ మీరు చెప్పిందేనా మేం కాదా అని చెప్పి ఇంకా ఏటుకని వాదిస్తాం మేము ఒక త్రీ టైమ్స్ ఆడాంఅక్కా ఫోర్ టైమ్స్ సెమీఫైనల్స్ వరకు వెళ్ళమో టాస్ ఏసే స టాస్ ఏసిన దానిక్ ఇంకా వాళ్ళ ఆపోజిట్ వాళ్ళు విన్న అయిపోరు అంతే లక్ ఉండాల దేనికైనా
అంతే
ఉమ్ పాప్ మాఒళ్ళైతే అంతా దెబ్బలు తగిలించుకొని మరీ ఆడారు.
అవునంటా చెప్తుంది.
డి వాళ్ళు ఒక్కసారి కూడా అడ్లా డైరెక్ట్ ఫైనల్స్ కి వెళిపోయారు వాళ్ళు
క్రికెట్ కూడా అలానే అయిందంటగా సీనియర్స్ టూ బ్యాచేస్ గ డివైడ్ అయ్యి వల్లే విన్నర్స్ రన్నర్స్ అయ్యారన్
అవునక్క మా క్లాసుళ్ళు రన్నర్స్ వచ్చారు. వాళ్ళు విన్నర్స్ వచ్చారు
ఆ ఓ ఇంకేంటి బాగా ఎంజాయ్ చేసారుగా అయితే
మాతో అయితే షే త్రో బాల్
ఆ
మా మేడం మా ఫ్యాకల్టీ అంత స్టాఫ్ మొత్తం ఆడారు. మాకు ఆపోజిట్ పడారు వాళ్ళు వాళ్ళు ఇంకా ఏదో గేమ్స్ ఆడతా వచ్చారు అట్లా అన్నిటి ఇంక ఇదే కదా గేమ్స్
లాస్ట్ లో మీ మీదేలా కాలేజ్ లైఫ్ ఇంకా ఈ సిక్స్ మంత్స్ మీది ఇంకా
అవు నాకు ఈ ఈ సిక్స్ మంత్స్ ఏమన్నా ఉంటే ఇంకా ఎంజాయ్ చేయాలి. మరి దాని తర్వాత ఏం ఉండదు. అనుకో ఇంకా అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇంక అప్పుడే స్టార్ట్ అవుత్ త్ యి సినిమా ఒ పక్క జాబ్ రావాలి ఇంకో పక్క మ్యారేజ్ అంటారు. అన్ని వస్ వచ్చేస్తాయి ఇంకా అప్పుడే ఉమ్ ఇప్పుడు మీసు సిచువేషన్ కూడా అదే ఉంటదనుకో
అంతే ఇంకా టైం ఇస్ తాను చదువుకొని జాబ్ తెచ్చుకుంటే బాగు పెడతాం లేదంటే వేరే ఇంటికి పోవాల్సి
పెద్దలు కదా అంతే ఇంకా
ఆ
ఎక్కువ పెద్దల్లోకే ఉంటాయనుకో
పెద్దల్లోది అయిపోతే నెక్స్ట్ ఇంకా చిన్నోళ్లకే వస్తది ఇంకా వెంటనే
ఆ అవును మీ నుంచి మేము నేర్చుకుంటాం అంతే
ఉమ్
ఉమ్ ఏం చేస్తుంటారు అక్క ఉమ్ సరే అక్క బాయ్